థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపపి స్ మళచ్చినవా
ఏమ లేదు
ఇపుడు
నేనా
ఆ క్రెడిట్ అనీ పడయి థర్టీ ఫైవ్ రుపీస్
ఎవలు ఆవలికి వచ్చినట్లు పడ
అంటే ఇంకా చూడలే నేను క్రెడిట్ అయింది ఒకటి కనపడ్డది
అయితే ఎవలో కోటింద్ర నీ అకౌంట్ కీ
ఆ
ఇప్పుడు ఎ ఎన్ని నిమిషాలు మాట్లాడాలి
టెన్
మళ్ళీ పది నిమిషాల సోళ్లు పెట్టాల అలోనే
ఆ నేం చెతాను అట్లైనా మాట్లాడదా ఇట్లైనా మాట్లాడదా సరేనే సుషాద్లచన్నాయా
అచ్చనే
రెన్న్న మూడ
బ
ఒకటేనా ఇ ఇప్పుడు వచ్చింది కదా ఒకటి
ఆ రెండు రెండు రెండు ఇచ్చాను
ఆ మూడు ఇత్తాను లేనా పబ్లిక్ లో
ముడెక్కడివి రెండే నిన్న మూడిస్తే పీకిినయి పైసలు అందరివి నాతో సహా
ఎందుకు
అందుకే అన్ని నష్టం చిక్కు మధ్య గట్టిగా నేను అన్నింటి మీద కొట్టేసుకని చెప్పుకున్నా గంతే ఏడు వందలు ఎనిమిది వందలు దాటిందనుకో స్టార్టప్స్ ఆపుకోవాలి ఏడు వందలు పోయినాయి అంటే ఆపాలి ఇక ఉమ్ పైకి ఏయద్దు ఇగ
ఆ సెల్ఫీ
ఆ హలో
తీసినావా అంటానా
ఆ వాడి చేసిండు ఏయ్ ఇంగా నా
ఆ మరి వేసిన దాంట్లోనే పోయినాయా
ఉమ్
స్వల్ప నే ఏసినావ్ అనుకుంటానా స